హలో
హలో
అ అక్క వినిపిస్తుందా
హా వినిపిస్తూ
ఏం చేస్తున్నరు అక్క
అహహ నౌ ఫ్రీ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నా
అయిపోయింద అంత వర్క్
ఆ ఇప్పుడే అయింది కొంచెం ఉంది కానీ ఆ
ఇప్పుడే అయినాయి కాల్స్ అన్ని
వాయిస్ స్ట్రక్ అవుతుందిరా
ఒక్క నిమిషం మీ కాల్స్ అన్ని అయిపోయినాయా
కాలే రా నిన్ననే టాస్క్ అచ్చింది కదా
నిన్ననా నిన్న గాదు చాలారోజులు అయితుంది
ఆహా నాకు ఎన్ని రోజులు రాలే
ఓకే నిన్ననే వచ్చింద మీకు
ఆ నిన్ననే స్టార్ట్ అయింది నాది
ఓకే ఎన్ని కాల్స్ అయిపోయినాయి అక్క
ఇప్పుడే స్టార్ట్ యాక్చువలీ కొంచెం హెల్త్ బాలేదు అందుకని మెల్లగా స్టార్ట్ చేస్దామని
ఓకే
అ తిన్నారక్క మరి
అయిపోయిందిరా లంచ్ అయిపోయింది. డిన్నర్ ఫాస్టింగ్ బ్రేకింగ్
మ్మ్ నాయిస్ కట్ అవుతుంది అక్క
అవునా ఒక్క నిమిషం ఇప్పుడు వస్తుందా
ఆ ఓకే అక్క
ఓకే
కాఫ్ కోల్డ్ అయిందా
ఆ
వాయిస్ కూడా డిఫరెంట్గా ఉన్నది
క్కాఫ్ వచ్చ వల్ల కొంచ చం వాయిస్ చేంజ్ అయింది మ్మ్ ఓహొ అయిపోయిందా లంచ్
ఆ అయిపోయిందక్క ఏం స్పెషల్ మరి ఇవాళ
ఆ పప్పు పప్పుచారు
కే
మ్మ్ అరా
మాది కూడా అదే
హస్టల్లో డైలీ పప్పన్నం పప్పన్నం, సాంబారన్నమ్ పప్పన్నం
అదే నార్మల్గా డేస్ లో అంటే అదే ఉంటాది
మ్మ్ డైలీ అదే ఉంటది ఇక ఆ కరీస్ నచ్చవు మాకు పప్పన్నం తోనే తింటా
ఒకసారి అనుకుంటే అయిపోతాది
మ్మ్
మ్మ్ ఇంకా ఏంటి విశేషాలు
చెప్పాలక్క
ఎన్ని కాల్స్ చేశావు రా ఇప్పటి వరకు
నేనా అక్క ఒక టూ మెంబర్స్ కి చేసా అక్క టూ మెంబెర్స్ తోని మొత్ త్తం కంప్లీట్ అయింది
మొత్తం కంప్ కంప్లీటెడా
టూ మెంబర్స్ తో ఫోర్ ఫోర్ కాల్స్ కంప్లీట్ అయినాయి
ఓకే ఓకే ఆ ఐ హ్యావ్ ఆల్రెడీ యాక్చాలీ కంప్లీటెడ్ మై గ్రాడ్యుయేషన్
ఓకే
నౌ ట్రయింగ్ టూ నెక్స్ట్ ఎడ్ క్వాలిఫికేషన్ ఆ అవును ఆ ట్రై చేద్దామని అనుకుంటున్నాను కానీ ఏదైనా వర్క్ జాబ్ ఏమైనా చేద్దామని ట్రై చేస్తున్నా ఆది అ నువ్వు స్టూడెంటేనా
ఆ స్టూడెంటే గ్రాడ్యుయేట్ ఇంకా టూ మంత్స్ అయితే కంప్లీట్ అవుతది
లాస్ట్ ఫైనల్ ఇయరా
ఆ ఫైనలియర్
మ్మ్ హ్మ్మ్
ఇంకా టూ మంత్స్ ఉన్నది కంప్యూటర్ సైన్స క్క
అవున ఓహో నయి
నైస్ అయింది నైస్ అమ్మా అనవసరంగా తీసుకున్నాం అనిపిస్ తంది ఏం లేదు పడిపోయింది మొత్తం ఒకప్పుడు ఉండే తీసుకున్నప్పుడు ఉండేలేగాని ఇప్పుడు
అవునా అ
సాఫ్ట్వేర్ మొత్తం పడిపోయింది. ఏమున్నది అక్క బీటెక్ ల అంతే అంతే. బిటెక్ ల అంతేమ్ ఉండవు క్లాసెస్ జ, ఉమ్ అవ్వాలి కదా? అటెండెన్స్ మ్యాండేటరీ. ఉమ్ అటెండెన్స్ లేకపోతే మళ్ళీ ఫైన్ పడ్తది, కండోనేషన్. ఉంటద్
అవును, నెక్స్ట్ ప్లాన్ ఏంట్ టిరా ఫల్ క్వాలిఫికెషన్స్
జాబ్ సర్చింగే
అవునా
జాబ్ సెర్చింగ్, ఇగ స్టడీ అన్ టే వద్దనుకున్నమిగ.
ఎందుకురా? అది ఇంకా రన్నింగ్ చేస్తుంటే అయిపోతది. కదా
ఏ వేస్ట్ అక్క, అదేదో జాబ్ చేస్తే అయిపోతది. ఆ ఎక్స్పీరియన్స్ వస్తది. ఎంత చదివినా అదే సాలరి ఒత్తది, అదేదో స అదేదో ఓ జాబ్ చేసినమ్ అనుకో, ఎక్స్పీరియన్స్ పెరుగుతేఅన్నా, కొద్ది అన్న ఇత్తరు ఇంకా.
అవును, దేన్లేక్కువ ఇంట్రెస్ట్ ఉందిర మరి? ది నీకు?
గ సాఫ్ట్వేర్ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత, సాఫ్ట్వేర్ జాబే సర్చ్ చేసుకోవాల్సిందే ఇగ.
అవును బెస్ట్, బెస్టరికా కెరియర్ ఆప్షన్.
ఆ, సాఫ్ట్వేరె ఇగ.
ఉమ్ అయిపోయిందరా లంచ్?
ఆ అయిపోయిందక్కా పప్పన్నం. ఇగ హాస్టళ్ల తిని తిని ఓకే
అవును హాస్టల్ ఇప్పుడు అవును ననే
ఓకే
ఇలా ఉంటుందిరా కాలేజ్ లో హాస్టల్ లో
చదువుకోవాలి వస్తాం వచ్చేస్తామంతా ఎంటర్టైన్మెంట్ ఏమి ఉండదు
అవునా
ఫైనల్ ఇయర్ లో ఇంకెవరు బిజిలో వాళ్ళు ఉంటారు కదక్క
ఆ లోయర్ సీనియర్స్ కదా మీరు
అప్పుడం ఏం లేదు కాబట్టి ఇంకా ఉన్నది లే ఉండరులే చూసుకుందాం చూసు కుందాం అనేసి ఉన్నాం లేగానీ, ఇప్పుడు ఎవరి పనులో వాళ్ళే బిజీ ఉన్నారు మ్మ్
అవుతూ ఉంటది అదే
ఆ ఇగ నెక్స్ట్ ఇక వన్ మంత్ అయిత ఇంకెవరు పట్టించుకోను పట్టించుకోరేమో నువ్వెవరు నువ్వెవరు అనేటట్టున్నారు
శేస్
క్లాసెస్ ఇప్పుడు ఏం జరగదు అయిపోయినాయి మాక్స్
రివిజన్ ఏమైనా జరుగుతుందా రివిజన్ జరుగుతుందా మరి
ఓన్లీ ఎగ్జామ్స్ ఉన్నాయి ఇగా రివిజన్ ఆ క్లాస్లు చెప్ ఇప్పుడే ఎక్కువ కాల రివిజన్ అంటున్నావ్
అ తే అంతా మన మీద డిపెండ్ ఉంటది
ఫోట్లు ఏం చెప్పరు వాళ్ళు
ఆ
మళ్ వాళ్ళే పీడిఎఫ్ లో పెడతారు అవి చదువుకొని అవి పోతాం ప్రాజెక్ట్ మీద ఒకటి ఫోకస్ చేస్తే అయిపోద్ది
అవునా సైన్స్ కదా కంప్యూటర్ సైన్స్ ఓకే రైట్
ట్ ఉంటది ఒకటి ఫైనల్ ఇయర్ లో
ఆ
మ్మ్ దాని పైన ఒకటి కొద్దిగా ఫోకస్ చేస్తే అయిపోతది
ఇంకా అయ్ ఏయ్
కు ఏం ఉండవు త్రీ సబ్జెక్ట్స్ ఉంటాయ్ ఒక ప్రాజెక్ట్ ఉంటది
ఓహో ఫోర్ సబ్జెక్ట్
ఆ రొండు సబ్జెక్ట్స్ ఎన్విరాన్మెంటల్ గురించి ఉంటాయి మ్మ్ ఆ ఈజీగ రాయచ్చు
ఆ ఈజీనే ఉంట మ్మ్ ఆ నీకు నేను టాపిక్ ఇస్తా
టీగనే ఉంట్ అక్క
నీకు నచ్చిన టాపిక్ ఏంఉంటది ఇదల్ల అంటే దీని వచ్చి పట్టికు కులంది దీని మీద నాకు ధ్యాస ఎక్కువ ఉంటది అన్నట్టు ఏమైనా
అట్లా ఏమి ఉండదు అక్క
అంటే ఆ టికల్స్ న్యూస్
ఆ అంతలేదక్క
అవునా
హిస్ గోయింగ్ ఆన్ ద డే అంతే గో విత్ ద ఫ్లో ఇది ఇష్టం అంటూ ఏమి ఉండదు అ
అవునా ఇంకా ఇన్ విశేషాలు ఉగాది వస్తుంది కదా ఏంటి స లీ ఈ స్పెషల్
అక్క
ఉగాది ఫెస్టివల్ వస్తుంది కదా ఏంటి
ఉమ్ ఇంక ఇంటికి వెళ్ళాలి ఇంక కావచ్చ పూజ చేసుకొని తినేసేయాలి అంతే పిన్ని వంటలు ప్రిపేర్ చేసుకొని తినేసేయాలి మమ్మీ వేస్తే మనం తింటూ ఉండాలి
షాప్ ఇంక మూస్తాంది ది ఏమైన
ఉగాది కె ఉండదక్క
అవున
ఏసుకుంటాం ఇంకా అది ఎప్పుడు ఉంటాయి క అక్కయిక కొత్తవి ఏవనా ఉంటాయి కదా
అవును
ట్వల్కె చేయాలని ఏం లేదు అక్క ఇప్పుడు చేసిన ఉంటరు నేను నచ్చిందంటే ఇంకా ఆన్లైన్ లో పెట్టు
అవున
ఉ
ఇంక
ఉమ్ చెప్పండక్క ఇంకా మీరు ఎంత మందితో మాట్లాడరు ఒక ఒక ఒక కాల్ మాట్లాడార
ఇ నేన్ గుడ నువ్వే ఫస్ట్
అవునా అయ్యా ఉమ్ అగొక అమ్మాయి ఇచ్చింది మీ నంబరు
అవునా ఏవరు
అముల్య
ఓకె నేను మార్నింగ్ చేసాను కావచ్చు ఆమె
ఓకే ఆమె ఇచ్చింది నాకు సెవెన్ వరక్ చేయ్యండి తర్వాత ఆమె అవైలబుల్ ఉ ఉండదు అని చెప్పింది
అవునండి ఇప్పుడు రంజాన్ కదా ఫాస్టింగ్ ఉంటుంది
ముస్లిమ్సా
అవును
ఓకె
హుమ్
చేస్తరా అక్క టెన్ మినిట్స్ అయిపోయి మీరు చేస్తరా నేను చేయనా
ఒక సెవెన్ వరక్ చెయ్యర
ఓకే అక్క అంటే ఇప్పుడు బిజియ
కొంచం
ఓకే ఓకే అత్త ఓకే కే క్యారి ఆన్ స
హుమ్
మీరే చేయ్యండఅక్క ఫ్రీ అయినాక
ఆ ఓకే రా చేస్తా
హుమ్
ఓకె